మా పాప పా పండుకుంటుందండి పాలు జీకుతుంది వండుకుంటుంది తను ఊకే ఊ అని మూలుగు తుందన్నట్టు
అంటే అప్ప నుంచి పడుకోలేదా అండి
పండుకో లేదండి ఇప్పుడు దాక ఆటలు ఆడిళ్ళండి ఇలాగా అస్సల్ కి రాలేదండి
ఆహా
ఉమ్ దీసుక వచ్చి స్నానం బోసినా తా స్నానం పోసి తూడిసి బట్టలు యేసానండి పండుకుంటుం ఇగా
ఉఉమ్మ్
లేదండి ఆమె ఇంటికాడనే ఉంటుందండి ఇక స్కూలు ఇక ఆ ఆన్లైన్లో పేరు చూస్తా లేదటండి
అన్లైల పేరు చూయించికెళ్తారా అండి అంటే అంగన్వాడికేనా అండి
రండి
ఆహా
మ్మ్ మీరు ఎంతవరకు చదువుకున్నారండి మే ఇంటర్ చదివినామండి మీరండి
టెన్త్ ఏ చదివినమండి మరి ఇంటర్ చదివిరు జాబ్స్ బాగానే వస్తన్నాయి మరి పెట్టుకోపోరండి దేనికన్నా
ఇగా పెట్టుకుందామని చూసామండి అం అంటే మేము ఇంటర్ సెకండ్ ఇయర్ లా అంటే ఫస్ట్ డిగ్రీ చి ఇంటర్ లనే పె డబ్బులు తీసుకున్నా అండి
ఆ
అంటే దాని ఫుల్ ఫాము మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ అండి అంటే నర్సు లాగా అది
ఆహా
ఆయె ఇగ ఫస్ట్ ఇయర్లో సన్ళ వరకి వెళానండి మనం ఇక్కడ రీసెంట్గా మన జిల్లానే ఆహా నెల తి నెల వెళ్ళామండి సెకండ్ ఇయర్ కూడా ఎలా వెళ్ళాము కొంచెం ఆ ట్రైనింగ్ వచ్చింది కాని వాళ్లు సం సంవత్సరం వరకు వెళ్ళి పూర్తిగా ఆ చేయాలన్నటండి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తే వస్తదన్నారండి
ఆ
ఇక మా వాళ్ళు ఇగా నా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే పెళ్లి చేసారండి
ఊమ్మ్
ఇదాని ఇంట్రెస్ట్ చూస్తాలేదండి ఇక నేను మా వొళ్ళు పెళ్లి అయినాక పో అన్నారు కానీ ఇంట్రస్ట్ లేదండి అప్పుడు అప్పుడు పెళ్లి కాక ముందు ఇంట్రెస్ట్ ఉండేది పోడానికి అ
మరి జాబ్ చేయాలనుకున్నారు కదండి పెళ్లిి చేసుకోకున్నా అయిపోవు కదండి మరి
నేను మా డాడీ అంటే అప్పుడు కొంచెం కట్టనాలు గిట్ల ఎక్కువ అైతది కదా అని సి మీ ఇంట్ల నలుగురం అండి
ఆ
ఆ కట్నం ఇట్లా ఎక్కువ అయితది కదా అనేసి ఏదో సంబంధం వోచి ఆహా ఉన్న ప్రదేశ్ అంటే ఇగా మాట్లాడి ఎమ్మటే చేశారండి పెళ్ళి
కట్నం గిట్ల ఎక్కువ అయితది అంటే అదే జాబ్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఎండలా పోయే కష్టం ఉండదు కదా అండి
అవునండి అంటే అప్పుడు కొంచెం అప్పుడు వేరే ఆలోచించడండి నాకన్నా చిన్నామకి పెళ్లయితుంది నాకు కావట్లేదు అనేసి అన్నారు అంట చాలా మంది అందుకోసం ఇగా మా డాడీ కొంచెం పోటీపడి చేసాడండి పెళ్లి
ఎవరికో చేసిరని ఎం
అంటే ఎక్కువ మన ఇంట్లో న్నా బయటోలు మాటలే సూటి బొటి మటలే ఉంటాయి కదండి అందుకోసం ఆ మాటలు పడలేక చేశాడండి
ఆ
అంటే చిన్నగా పెళ్లి చేస్తారు కదా మీ అంటే మా కులపోలే మా హోళ్ళ అన్నట్టు అనటాండి మా ఇంటి వా సంబంధించి వచ్చిన వాళ్ళు అన్నట్టు వాళ్ళు చేస్తారు కద చిన్నగా మీ బిడ్డ కి కూడా చేయాలఅంటే ఇగ నాది కూడా చేస్తారండి ఇద్దరిది ఒకటే రోజు అయిందఅండి మ్యారేజ్
ఆహా
హు కదా వాళ్ళ హస్బెండ్ ఏ అంటే ఖాళీని అన్నట్టు వాళ్ళ అంటే వాళ్ళ మా మామయ్య లయరన్నట్టు ఇగ వల్ల హుస్బేండ్ రెండు వల్ల డాడీ దిగుతే హస్బెండ్ హస్బెండ్ ఎక్కుతారండీ మార్గ
ఆ
ఇ పలుపుడు నోట్లు పెడతారా నిద్ర ఒక పొడ ఆ చెప్పండి
ఏ ఇప్పుడు చిన్న వయసులోనే పెళ్ళి అయంది ఇప్పుడు ఒక భర్త బ భార్య ఉన్నారండి ఆ భర్త భార్య ఏం చేశార ఎంటే ఇగా కొంచెం ఆయన కూడా డ్రింక్ బాగా వేసి వేసేసి మిస్త్రి పని చేసేదండి బాగా
అవునండి
ఆ వాళ్ళకిద్దరు కొడుకో బిడ్డు ఉండేనండి అయితే వాళ్ళు ఏం చేసిన రోజ రోజు గట్నే మేస్స్రి పని వేసేది తాగేది తినేది మళ్ళా మేస్తరి పని కి పోయేది ఇమె పొత్దులు అయితే ఇ ఈ కూలికి ఆ కూలికి ఆ పనికి ఈ పనికి ఈమ పోయేది ఇక ఇట్లనే ఆయన రోజు తాగి తాయి తాయి ఇ మంచి అలవాట చచ్చిపోయిండు చచ్చిపోతే వీళ్ళిద్దరు చిన్న పిల్లలే కొడుకు బిడ్డ చిన్నపిల్లలు అం టే మ్యాచ్ట్ అయిరు ఇక కొంచెం పెళ్లి చేయ్యాలి కదా భూమి కూడా ఏం భూమి లేదు వాళ్ళకు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉ ఎకారం వంత భూమి ఇచ్చారట వాళ్లకు ఆ ఎకరం అంత భూమి ఇస్తతే ఆ ఎకరం భూమిలా ఈగ ఆ చనిపోయిడు కదా ఇక ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాయి ఏదో ఒకటి మనసటు పేదోళ్ళం చూసి చేద్దాం పెళ్లి అని చిన్న వయసులోనే పెళ్లిి చేసిన్రు అన్నట తామం
అవునా హ
పెళ్లిి చేయగానే ఇక ఈ ఎకరం ఉల భూమి లా ఆరఎకరం భూమి ఉన్నది ఆరఎకరం భూమి ఇస్తా స్తాం చేస్తాం కంటే మా దగ్గర ఏం లేదంటే సరే అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకోొని ఆమెకు పెళ్లి చేసిరు ఇక పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసి వినాక రెం నెలకో మూడు నెలకో తన ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్సీ అయినాక పాప పుట్టింది ఆ అబ్బాయి
ఆవునా
ఆ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టిన తర్వాత ఆ ఇప్పుడు చేసుకు ఆయన కూడా కొంచెం డ్రింక్ చేసేది
ఆ
ఆ ఆ పనికి పనికి ఎక్కువ శాతం ఆయన ఆకృదో లేదన్నట్టు అట్ టాకులు తోలి కొంచెం ఇక అప్పుడు ఇప్పుడు డ్రింక్ వేసేదిా ఆయన ఈమె కూడా కొంచెం సైడ్ తక్కులు బాగుండేది అన్నట్టు అట్లా సైడ్ తొకులు తొక్కేది ఈయన కూడా చూసి మనసిరిగి నేను ఉన్నాక కూడా నా భార్య పక్క వాళ్ళ తొడిపోతాంది అనిక మొగళకి ఒకసారి అనుమాన డితే ఎప్పటికట్టలే ఉంటది కదా అండి ఇక రెండు మూడు సార్లు చచ్చిపోతాను అని ఇ ట్రై చేసి ట్రై చేసి అట్లా ఇట్లా చేసి ఉండు చేస్త కూడా అట్లా చచ్చిపోతారుాదా ఇదాని అందరుూ బయట వాళ్ళు అందరుూ మనిష మాట అన్నారు నీ పెళను మార్చకోలను అదేం పనికి ఇదేం పని అని బాగా తిట్టేది అన్నట్టు ఆయనను ఇక ఆమె చేసే పని ఆమె చేసేది మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్ీ అయినాక ఐదు నెలలు ఐదు నెలల అత ఈయనకి బాగా మనిసుిరిగినట్టుందో ఏమో పొలం దగ్రి పోేండు మందాయిండు ఆ పొలంకన్న పడిపోయిండు
అయ్యో అవునా
కొచ్చి ఆ ఇగ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకపోతారు కనే పానం పోయింది అయినకు పానం పోతే తీసుకొచ్చరు దానం చేసిరు మరి ఐదు నెలల ప్రెగ్నెంసీ తోటి ఉన్నది ఇప్పుడు ప్రెగ్నెన్సీ తీసుకోవాలా నా ఉంచుకోవాలనా
ఇగ ఐదు నెలల ప్రెగ్నెన్సీ అంటే ఉంచుకోవాలండి రెండు నెలదో మూడు నెల తీయించుకుంటే ఒక తీరు ఉంటాది ఐదు నెల ఇలా అయితే తన ప్రాణం కూడా పోతది కాబట్టి తీసుకోవదు అండి
అయితే ఇప్పుడు ఆమెది చిన్న ఏజే కదా చిన్న ఏజ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ దప్పన ఇప్పుడు ఇప్పుడు ఇయ్యాల రేపు ముసలోళ్ళు అయినా సరే నాడీ వయసుకున్న వాళ్ళు అయినా సరే టే సైడ్ చకులు బాగానే చక్కుతారు ఇప్పుడు ఆమె చిన్న వయసు ఇప్పటి నుండి డి చనిపోయే వరకు ఏ సైడులు తొక్కు తొక్కుకుంటనే ఉంటదా అండి అట్లా అని ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇగ వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళందరరు అన్నారు కదా ఈ ప్రెగ్నెన్సీ తీసేసుకో తీసేసుకుంటే అంతకైతే ఇంకెవరన్నా చూసి చనా పెళ్లిి చేద్దాం నువ్వు ఇప్పటి నుండి ఉండాలంటే ఉండా లేవు ఇంకో ఆయనకిచ్చి పెళ్లి చేసినా అయిపోతది కదా ఓ పాప ఉన్నది ఎట్లా సాక్తావ్ ఏంది అని ఇగ మనిషికి కో ఒక మాట ఆలోచింరు ఆలోచిస్తే వాళ్ళు లేదు నాకు కొడుకోబిడ ఎవ్వరు పుట్టటిన నేను సాదు కుంట నేను అట్నే ఉంచుకుంటా అని ఆ ప్రెగ్నెన్సీ తీసుకోకుంంటడా అట్లనే ఉంచుకుంటే మళ్ళా పాపే పుట్టింది
అయ్యో ఇద్దరు పాపలేనా
మళ్ళా పాప పుడితే ఏం చేసింది ఒకళ్ళకి పిల్లలు లేరాట అంటే వాళ్ళ రిలేషనే వాళ్ళకి పిల్ల లేకపోతే వాళ్ళ అన్నారు కదా ఇప్పుడు నువ్వు ఎట్లాగో నీకు ఈదారికే పాప మళ్ళా పాప సాదాలంటే సాధ లేవు కదా ఆ పాప మాకి ఇవ్వరాదు మేము జదువుకుంటా మాకి అసలే పిల్లలయితే లేరు మాకు ఇప్పటికే ఏజ్ బార్ అయిపోయింది ఆ అంటే రేపు రేపు రోజున నీకేమన్నా మళ్ కాప్ పయ్యేదు ఉంటే మా పిల్లలు మాకే ఓప్ప చెప్తావ్ మీకు ఇస్తే నువ్వు సాదుతావని గ్యారెంటీ ఏంది అని చ అందరు పెద్ద మనుషులు అడుగుతారు కదా అండి
ఆ అవు అ అడుగుతారంండి
అట్లా అడిగితే వాళ్ళు అన్నారు కదా మా మాకు భూవి జాగ బొచ్చడు అంత ఉన్నది భూమి జాగ మొత్తం ఆ బు బుజ్జి పేరు మీదనే రాత్రం అని ఇరవై ఒక్కటి వెళ్ళంగానే పాపం తీసుకొని వెళ్ళారండి తీసి ఆ పాపను అప్ప నుండి ఇప్పటి వరకు మంచిగా పువ్వులల్ల పెట్టుకొని సాదుకుంటారండి
అట్టిపల్లె
ఇగ ఇమె ఏం చేసింది ఆ ఇమె ఏం చేసింది ఇగ ఆ పాపను నాటి చేసింది ఒక్క పాపను పట్టుకొని పెళ్లి చేసుకోమంటున్నావ్ పెళ్లి చేసుకోలేదు ఇగ ఇప్పుడు వాళ్ళని వీళ్ళని పట్టుకొని చిల్లల తిరుగులు తిగుతుందండి అది పద్ధతేనా అండి మంచిగా మ్యా చేస్తా అన్నప్పుడు చేసుకుంటె అయ్యే పోవు కదాండి
అవునండి ఎవలైనా ఇట్లా మా పేరెంట్స్ పేరెంట్స్ మాట్లాడే మాటలు వినరండి కొందరు వాళ్ళు న నచ్చినట్టే చేస్తారండి కానీ మనం కూడా వా వాళ్ళ మాట కూడా వినాలండి
ఉ ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది రేపటి రోజున అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తది ఈమె క్యారెక్టర్ తెలిసిన నాం క వాళ్లు రేపటిరోజున ఈమెను ఆర్చర్ పెట్రని గ్యారంటీ ఏందండి ఇప్పుడు అట్ల చానా వరకు జరగట్లేవా అండి
అవునండి మీ అమ్మె అట్లా చేస్త నువ్వెన్నిసలు నువ్వే ఇట్లా చేసినవ్ అనేసి కూడా అంటాదండి
అట్లా జరిగి కూడా చాలా వరకు ఎంత ఇబ్బందుల పడతారు ఎంత టార్చర్ పడతారు అట్లా కూడా ఎంత అదైతే అదైతంది వీళ్ళు ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు చూసుకుంటారంండి తర్వాత మరి మన పిల్లల భవిష్యత్తు ఏందన్న ఆలోచన అయి తే వస్తాలేదండి వాళ్ళకు
అవునండి అప్పుడేకుండా పాపని ఇచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నా అయిపోవండి తన బతుకుత
అట్లా కూడా మధ్యల ఆమెకు నచ్చి ఒక మ్యారేజ్ చేసుకుందండి
అవునండి ఆ
కుంటే ఈ ఫస్ట్ ఎఫైర్ పెట్టుకున్న ఆయన ఉన్నాడు కదండీ ఆ ఎఫైర్ పెట్టుకున్న తోటి కతం ఇమె పెళ్ళి చేసుకొని పోయినాక ఆమె ముగ్గురు పిల్లల మీదికి పోయిందండి మళ్ళీ ఇమె కూన్నా కాక ఆమె ముగ్గురు పిల్లల మీదికి పోతే ఇగ ఈ ఫస్ట్ ఎఫైర్ పెట్టుకున్నాడు ఊరికే ఫోన్ చేసి నువ్వు నన్ను కాదు ఎట్ట చేసుకున్నావ్ ఏంది ఇగ అది ఇది అని ఆమెన్ టార్చర్ పెట్టుడు పెట్టిండు
హ్మ్
హ్మ్ పెడితే అమ్మ నన్ను ఇట్లా టార్చర్ పెడతానావ్ ఇట్లా చేస్తానావ్ అని ఇలాస్ట్ కు నేను ఈయనతోటె ఉంటా అనుకొని కతం మల్లా ఆయనను తెగదింపులు చేసుకొని పెళ్లి చేసుకుని తెగదెంపుల్ చేసుకొని మల్లొచ్చి ఇగ లాస్ట్ కు మన విన తోటే పోతే వారం ఇటు వత్తే వారం అటు అన్నట్టు అట్లా మెయింటైన్ చేసుకుంటూ తిరుగుతాంది అండి
హస్బెండ్ ఏం చేస్తాడండి
వాళ హస్బెండ్ అండి లేడండి చనిపోయిండ అంటదేనా
ఆ కాదు ఇప్పుడు ఉంచుకున్నా అన్నారు కదా తనే ఏం చేస్తాడు అంటున్నా
తన తనకు మ్యారేజ్ కాలే ఇంకా
అవునా మ్యా అంటే ముగ్గురు పెళ్లి అయింది నే ఉంచుకునుడు గాక ఆయనకు ఇంక మ్యారేజ్ కాలేదా వామ్మో అదేం పని అండి
అట్లా లేమున్నదండి అండి ఇప్పుడు లేడీస్ అజ్జిత్తారా బాయ్స్ ఇద్ పెళ్ళయ్యదాకానో లేడీస్ బాయ్స్ వెంబడా వాడతారు పెళ్ళయిన తర్వాత బాయ్స్ లేడీస్ ఏంబడి బడి వాళ్ళని కతం చేసి పడేస్తారు
మీ ఇది మీ ఊళ్ళ జరిగిందా అండి మీ ఊళ్ళని మీ అమ్మ వాళ్ళ ఊళ్ళనా అండి
అక్కడనేనండి అక్కడనే జరిగిన విషయం
మీ అమ్మ వాళ్ళ ఊళ్లో
ఆ మా అమ్మ వాళ్ళు ఊర్లో జరిగిందండి అట్లా ఉండొద్దు కదా ఇప్పుడు అట్లా నచ్చలే నాకు అసలు అట్లా చేయడం
మ్మ్ హ్మ్ అవునండి ఒక్కరిని చూసుకోవాలి కాని చనిపోయిన మాత్రం చనిపోయిన అంటే ఆయన పక్క పెట్టు కా ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ చూసినా సంబంధం చేసు